హలో
ఎలా ఉన్నావు
నేను బాగున్నాను నువ్వెలా ఉన్నావ్
నాకు ఈ ఈ మధ్య కాలంలో ఒక విషయం గురించి చాలా బాధేస్తుంది ఆ విషయం నీతో షేర్ చేసుకుందామని కాల్ చేశాను
అవునా ఏమైంది ఏ విషయం నిన్నంతగా బాధకి గురి చేస్తోంది
ఏం లేదు మనం ఇంత అడ్వాన్స్ టెక్నాలజీలో ఇంత ఎంతమందు ఉన్నా కూడా ఇంకా మన దాంట్లో లింగవివక్ష పోలేదు అంటే లింగవివక్ష అంటే ఇలాగా ఆ అమ్మాయిల్ని తక్కువ చేసి చూడం అంటే ఈ పని అమ్మాయిలే చేయడం అన్నట్టు ఉంటారు కదా మన ఊర్లో మనం చూస్తూనే ఉంటాము ఇప్పుడు కూడ కొంతమంది అమ్మాయిలంటే చదువేందుకు జస్ట్ మ్యారేజ్ చేస్త చాలు ఆ అరెస్ట్ చేసి వాళ్ళ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంట్లో వండుకుంటూ ఉంటే చాలు అని చూస్తూ ఉంటాం కద అలాగే నాకు తెలిసిన ఒక అమ్మాయి కూడ అలా జరిగంది బట్ ఆ పాపకి ఏమంటే చదువుకోవడం అ చాలా ఇష్టం అన్నమాట తను మెరిట్ స్టూడెంట్ మంచిగా బాగా చదువుతది బట్ వాళ్ళ నాన్న వాళ్ అల పేరెంట్స్ ఎలా అంటే ఇంకా పూర్వకాలం పద్ధతులు పాటిస్తూ ఎందుకు చదువేందుకు అమ్మాయిలు చదువుకుంటే చదువుకొని ఏం చేస్తరు మీరు బయటికి వెళ్లాల్సి అవసరం లేదు ఏం పని చేయ అవసరం లేదు జస్ట్ ఇంట్లో ఉంటే చాలు అని వచ్చి ఆ పాపకు మ్యారేజ్ చేశారు
అవునా
ప్ప వాళ్ళ వాళ్ళ నాన్న మాటలకి ఎదురు చెప్పలేక మ్యారేజ్ అయితే చేసుకుంది
హమ్
బట్ ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత వాళ్ళ హస్బెండ్ వాళ్ళు కొంచెం హింస పెట్టి లైక్ డౌరీ అడగటం ఎక్కువ కట్నాలు అడగటం బంగారం ఏం తీసుకురాలేదు అని ఆ పాపను చాలా బాధ పెట్టేలా చేశారనమాట చాలా బాధ కలిగి లా పాపకు అట్ల మాట్లాడారనమాట అప్పుడు ఆ పాప ఇదంతా తట్టుకోలేక అండ్ దేన్ ఇంకా ఏమి అంటే ఆ పాపకు వన్ ఇయర్ అయినా కూడా బేబీస్ ఎవరు లేర అన్నమాట ఇంకా పిల్లలు ఎవరు ట్ లేద్ అనమాట
హమ్
వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్ అవుతున్నా ఇంకా కన్సీవ్ కాలేదన్న అనమాట
హ్మ్
అందుకు వాళ్ళ భర్త వాళ్ళ అత్త మామ ఎవ్రీడే పాపను తిట్టడం కొట్టడం అలా జరుగుతూ ఉండేది ఎవ్రీడే
హ్మ్
ఇంకా ఒక రోజు ఇవన్నీ తట్టుకోలేక వాళ్ళ పేరెంట్స్ దగ్గరకి వెళ్తే వాళ్ళు ఏమనుకుంటారొ వాళ్ళ ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారో ఒక అమ్మాయి ఇట్లా వాళ్ళ హస్బెండ్ హౌస్ నుంచి ఇంటికి వచ్చింది అంటే చాలా రకాలుగా థింక్ చేస్తారు అనేసి ఎందుకు ఇంటికెళ్ళటం అని ఆ మైయి సూసైడ్ చేసుకుందన్నమాట
అయ్యయ్యో ఎంత పని చేసింది
అవును అందుకే చాలా బాధగా ఉంది అసలు ఎవరు కనిపెట్టారు అమ్మా ఇదే పని చెయ్యాలి ఈ పని చెయ్యకూడదు అని ఎవరు చెప్పారు అసలు
అవును ఇది నేను కూడా చాలా చోట్ల విన్నాను ఇలా ఇంకా ఈ కాలంలో కూడా ఇలా ఆలోచిస్తున్నారంటే ఇది చాలా అవమానం మనకి
అవును ఇప్పుడైతే పల్ పల్లెటూరులో చాలా ఇంకా ఏం తగ్గట్లేదు బట్ పల్లె టౌన్ లో అయితే మాత్రం కొంచెం తగ్గింది అనే చెప్పవచ్చు లైక్ ఆడపిల్లలు కూడా చదువుకుంటున్నారు ఇంకా ఎందొ ఈ విషయంలో ఎప్ ఇప్పుడు మారుతుందో ఏమో తెలియట్లేదు కానీ ఎప్పుడుూ ఇంటి పనులకే మహిళలు మహిళలు ఇంట్లోనే ఉండాలి అవే చెయ్యాలి అంటే మాత్రం చాలా కష్టంగా ఉంటది అయినా ఇప్పుడయితే అన్ని రంగాల్లోనూ మన స్త్రీలు అయితే ముందే ఉన్నారు ప్రతి ఆ రంగంలోనూ మన స్త్రీలు ముందే ఉన్నారు అలా విద్యా లో అయినా ఆ ఏ రంగంలో అయినా మన వాళ్ళు మగవాళ్ళకి ధీటుగా ఉన్నారు అదే మన పల్లే త్తులు వాళ్లే కొంచెం ఇంకా మారితే బెస్ట్ గాని అని ఇస్తుంది
అవును ఇప్పుడు మహిళలు ప్రతి దాంట్లోనూ ద బెస్ట్ అనిపించుకుంటున్నారు లైక్ డాక్టర్స్ ఉన్నారు ఆర్మీలో వర్క్ చేస్తున్నారు ఎంత కష్టమ అయినా కానీ మనం ఆడవాళ్ళు అనేవాళ్ళు ఎనికి తగ్గకోకుండా వర్క్ చేస్తున్నప్పుడు ఇలా ఎందుకు బాయ్స్ ఇలాగే చేయాలి అమ్మాయిలు ఇలాగే చేయడం చెయాలి అనే రూల్స్ అనేటివి చాల తప్పు ఇప్పుడు విలేజెస్ లో ఇవి ఇంకా తగ్గలేదు టౌన్స్ లో కొంచెం బెటర్గానే ఉన్నాయి
కానీ దీన్ని మాత్రం తగ్గిస్తే చాలా గర్ల్స్ కూ బెస్ట్ అ అండ్ల ఇంకా కొన్ని విషయాల్లో అమ్మాయిలకనెఅని కాదు అబ్బాయిల కూడా లింగ విక్ష అంటారు ఇప్పుడు ఆం బయట నార్మల్ గా మనం హోటల్స్ లో చూస్తూ ఉంటాం హోటల్స్ లో బాయ్స్ కూడా వాళ్ళు కుక్ చేస్తారు
అవును
బట్ ఇంటి దగ్గర వచ్చి కుక్ చేయమంటే నేనేమన్నా ఆడదా అన్న నేన ఎంతకు కుక్ చేయాలి అని మాట్లాడతారు అది మీ డ్యూటీ మీరు చెయాలి నేన్ ఎందుకు చేస్తా అంటారు అక్కడ చేసేటప్పుడు అది డ్యూటీ బట్ ఇంటికి వస్తే మాత్రం చెయ్యరు అన్నమాట్ ఎందుకో అది మా పని కాదు మా పని కాదు అంటారు బట్ వారు మాత్రం అక్కడ జీతం ఇస్తే వాళ్ళు అది తీసుకొని వాళ్ళు హ్యాపీగా అక్కడ డ్యూటీ చేస్తారు బట్ ఇంటికి వస్తే మాత్రం ప్చ్ లేదు మీరు చేయాలి అది మేము ఎందుకు చేస్తాం అని అంటూ ఉంటారు
ఆ
నువ్వేమైనా చూసావా ఇలాంటి ఇన్సిడెన్స్ ఏమైనా
అవును చూసాను కా కొన్నే కాదు ఇలా చాలా జరుగుతుంటాయి మనం ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా ఎక్కువ చూస్తూ ఉంటాం ఇలాంటివి చూసినప్పుడు బాధ అనిపిస్తు టది ఎందుకంటే ఇలా డిఫరెంట్ చేసి చూడడం చాలా తప్పు కదా వాళ్ళకు కూడా అమ్మాయిలకు కూడా ఉంటది అన్ని చేయాలి మనం ఈక్వల్గా ఉండాలి అని కానీ కొంతమంది పేరెంట్స్ ఏంటంటే లేదు అబ్బాయిలే సంపాదించాలి వాళ్ళే బాగుంటారు బాగా చే చేయగలరు మీరు చేయలేదు చేయలేరు అని అంటూ ఉంటారు కదా సో అలాంటివన్నీ విన్నప్పుడు చాలా బాధగా అనిపిస్తది
చాలా బాధగా ఉంటుంది ఎప్పుడు మారుతుందో తెలియదు కానీ తొందరగా మారాలని ఆశిస్తున్నాను
హమ్ ఇప్పటికైతే కొన్ని చోట్ల ఇదంతగా లేదు కానీ కొన్ని అప్పుడు మన పేరెంట్స్ ఉన్నప్పు అప్పుడుకయితే ఇలా చాలా ఉండేది అందుకే మన పేరెంట్స్ కూడా అంతగా చదువుకోలేదు అబ్బాయిలు అందురు ఉన్నారు కానీ అప్పట్లో అమ్మాయిలు అసలు ఎవ ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు లైక్ మా మమ్మీ కూడా చదువుకోలేదు ఇలా చాలా మంది పేరెంట్స్ మీరు ఎందుకు చదువుకోవడం అని ఆ కాలంలో ఆపేశారు కదా ఇప్పుడు మనం అందరం చదువుకుంటున్నామంటే సొసైటీ కొంచెం ఇంప్రూవ్ అయింది దానికి కొంచెం హ్యాపీగా ఫీల్ కావాలి కానీ కొన్ని విలేజెస్ లో వీళ్ళు ఇంకా అలానే చేస్తున్నారు ఎందుకు మీకు చదువులు మీరేమన్నా ఇంటిని పోషిస్తారా ఇంట్లో ఊరికేనే వంట చేసుకుంటే సరిపోతుంది మగవాళ్ళు తెచ్చి పెడతారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటారు కానీ మా అమ్మాయిలు దేంట్లోనే తగ్గరు కదా కొంతమంది ఇప్పుడు ఎలాగైనా సాధిం చ్చి మంచిగా ఉన్నారు
అవును చాలా పర్సెంట్ అమ్మాయిలు కూడా అన్ని రంగాల్లో అంటే అన్ని ఫేస్ చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు
ఆ
ఆ కష్టాలు వచ్చినా అన్ని ఎదుర్కొని సాధిస్తున్నారు దానికి చాలా హ్యాపీ ఆ అయినా ఇలాంటివి తొందరగా తగ్గితే ఇంకా బెస్ట్
ఇప్పుడు మరి ఆ అమ్మాయి ఎలా ఉంది పర్లేదా బాగానే ఉందా వాళ్ళ ఇంట్లో తగ్గాయా ఇలాంటివి
ఏమో ఇంకా నేను కూడా ఫోన్ చేయడం ఆపేశాను సో నాకు కూడా ఏమంతగా తెలియదు బట్ చాలా చాలా బాధ వేసిన విషయం అది ఏంటి ఒక ఆ పాపక్క వాళ్ళ ఫాజరు ఒక ముందు స్టెప్ తీసుకోకుండా అల్లాక్ ఇంకా చదివి చ్ నుంటే తను హ్యాపీ కదా ఇంకా తన లైఫ్ లో ఖచ్చితంగా అచీవ్మెంట్ ఉండేది ఎందుకంటే తను మెరిట్ స్టూడెంట్ సో ఇలాంటివన్నీ ఎందుకు చేశారో పేరెంట్స్ ఒకొక్కసా మరి అర్థం కాదు
హ్మ్
అమ్మాయిలది తప్పు ఉంటుంది ఒక ట్వంటీ పర్సెంట్ వై బికాస్ ఇప్పుడున్న జనరేషన్ లో అమ్మాయిలు కూడా కరెక్ట్గా లేరు హండ్రెడ్ పర్సెంట్ అంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా లేరు
హ్మ్ అవును
కూడా రాంగ్ స్టెప్ తీసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అందుకేనేము పేరెంట్స్ భయపడుతున్నారు అని నా ఫీలింగ్ ఇంకా చాలా మంది పేరెంట్స్ కూడా భయపడుతున్నారు లైక్ సర్టెన్ ఏజ్ ఎయిటీన్ ట్వంటీన్ తేనే పంపించేద్దాము మరి ఈ ఈ అమ్మాయి ఎవరై లవ్ చేస్తే మనకి ఇబ్బంది మన పరుగు పోతుంది అని కూడా ఆలోచిస్తూ ఉంటారు బట్ అది వాళ్ళ పాయింట్ ఆఫ్ ఫీలో ఓకే బట్ అందరూ అలా ఉండరు అని తెలుసుకోవాలి వాళ్ళు కొంతమంది చాలా ఇంట్రెస్ట్ తో ఉంటారు చదువుకోవాలి నేను జాబ్ తెచ్చుకోవాలి నేను మా అమ్మ వాళ్ళకి హెల్ప్ చేయ్యాలి ఏదో ఏదో విధంగా హాపీ గా ఉంటారు
అవును ఇదయి ఇదైతే కం కరెక్టే కానీ కొంతమంది అమ్మాయిలు కొంచెం ఆ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఎంతో నమ్మకంతో వాళ్ళని ఎక్కడో ఒక పంపించింటారు సో వాళ్ళు చదువుకొని మంచిగా జాబ్స్ తెచ్చుకుంటే పేరెంట్స్ కూడా వాళ్ళ మీద నమ్మకం ఉంటే అంత త్వరగా చెయ్యరు సో అమ్మాయిలు కూడా ఇప్పుడు అలాగే ఉన్నారు కాబట్టి ఇంకా పేరెంట్స్ కి ఫిఫ్టీ పర్సెంట్ అట్లానే అనిపిస్తది అందుకు అలా స్పీడ్ డిసిషన్స్ తీసుకొని ఉండింటారు ఐ థింక్
ఆ అవ్వచ్చు బట్ ఈ లింగ వివక్ష వల్ల జరిగే నష్టాలు కూడా ఉన్నాయి మహిళలు అభివృద్ధి తగ్గిపో దా అన్నమాట అంతే ఇంకొకటి ఏమంటే దేశంలో దేశానికి కూడా ఒక అభివృద్ధి కావాలి అంటే గర్ల్స్ నీడ్ అనమాట సో ఇప్పుడు గర్ల్స్ ని ఆపేస్ తే దేశం అభివృద్ధికి టైమ్ పడుతుంది లేట్ అవుతది సో దీన్ని మనం తగ్గించాలి అంటే మెన్స్ ఉమెన్స్ ఈక్వల్ అందరికి కి ఈక్వల్ గా ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి చట్టాలు కఠినంగా అమలు చేయాలి లైక్ ఇట్లా చేయకూడదు ఆడపిల్లలకి ఇట్లా చేయకూడదు వాళ్ళకు కూడా రైట్స్ ఉన్నాయి అదే వాళ్ళు కూడా చదువుకోవచ్చు అనే కొన్ని రూల్స్ పెడితే కొంచెం మనం దీన్ని తగ్గించొచ్ చ్చు అంటే అమ్మాయిలు కూడా చదువు ఈజీగా పెట్టేయచ్చు మోస్ట్లీ ఇప్పుడు గవర్నమెంట్ గవర్నమెంట్ ఉండడం వల్ల, గవర్నమెంట్ స్కూల్స్ లో మోస్ట్లీ అమ్మాయిలు, అబ్బాయిలు ఈక్వల్ గానే చదువుతున్నారు. బట్ హైర్ ఎజ్యుకేషన్ కూడా ఈక్వల్ గానే వెళ్ళాలి. అండ్ జాబ్స్ కూడా ఈక్వల్ గానే రావాలి.
హ్మ్ ఉ
ఓ తగ్గుతుంది తగ్గాలి అని అనుకుంటున్నాను.
ఖచ్చితంగా తగ్గుతుంది. నువ్వేమి బాధపడద్దు. ఈ విషయం మింద
ఓకే